బాన్నవా హ్మ్ బాన్నాన్ మీ జరు ఇప్పుడే ఆవులకి మే ఇచ్చేసోస్తీ ఆవులకి మేతేేసి వస్తి నువ్వు పిడకలు కొట్లేదా
అంటే మేము సిటీ అనమాట మీరు విలేజా
హ్మ్ అవును మా విలేజ్ లో వాతావరణం ఎంత బాగుంటుందో తెలుసా
అవును చానా బాగుంటుంది పచ్చని చెట్లు
హ్మ్ పచ్చని చెట్లు పచ్చని పొలాలు పచ్చని అమ్మాయిలు పచ్చ పచ్చని లైఫ్
పచ్చని అమ్మాయిలు కూడా ఉంటనే ఫస్ట్ టైం వింటన్నా అబ్బో
మీ ఊర్లో అంతా ఆ అమ్మాయిలు చానా అధ్వానంగా ఉం తరని విన్నానే సిటీలో అందరూ పోట్టి పోట్టి బట్టలు వేసుకుంటారు అలా మన ఆచారాలకు విరుద్ధంగా ఎందుకుంటారు
ఆహా అలా డ్రెస్ ని చూసి జడ్జి చేయకూడదు కదా వాళ్ళ క్యారెక్టర్ ని చూసి జడ్జి చేయలా
హ్మ్ డ్రెస్ అప్పుడు స్టా అప్పుడు స్టార్టింగ్ లో బట్టలు లేవు కదా మన కాలమై స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ కట్టుబట్టలు చూసి జడ్జి చేయలేదా
అట్లేం లేదు అంటే కాలం మారే కొద్ది మనుషులు కూడా మారల్ల
మారల్ల కానీ మన కల్చర్ని లైక్ ఆచారంలో పెట్టాల కానీ ఆ ఎక్కడో వెస్ట్రన్ కల్చర్ని ఎందుకు పాటించాల
అది కరెక్ట్ ఎ
నువ్వు సిటీలో ఉన్నా అంటావ్ నువ్వు ఎలాంటి బట్టలేస్తవు అందుకే నువ్వు కూడా పోట్టి బట్టలని సపోర్ట్ చేస్తానవ్
అలా ఏం లేదు మామూలు వేస్తాను మరి పొట్టిబాట్టలు వేస్ స్తే మా ఇంట్లో తిడతారునమాట
మరి ఎందుకు మళ్ళా అషు ఆ రోజు ఫెస్ట్ రోజు మస్తురు సెకండ్ డే నైట్ నువ్వు వేస్తా అన్నావ్ ఇప్పుడు ఏదో డ్రెస్ అంట కాదే వేసుడుకూడా వేయరా ఇదో ముంద స్ప్రింగల్ స్ప్రింగల్ డ్రెస్సెస్
అవును అది బాగుంటుంది డ్రెస్సు అందుకే ఎస్తానా నా ఇష్ ష్టం
నీ ఇష్టం అన్నప్పుడు నీ కల్చర్ ని మర్చిపోతాను కదా నువ్వు
అలా ఏం లేదు అన్ని కూడా పాటించాల అన్ని కూడా తెలుస్
తెలుసుకుంటే చాలు దాన్ని పాటించాల్సిన అవసరం లేదనుకుంటా
ఏం లేదు అంటే కొంతమంది అంటారు కదా మాటలు అయితే ఎన్నైనా మాట్లాడారు అది చేేసి చూపియాలే ఉండవు
అందుకే నువ్వు అలాంటి బట్టలు వేసుకొని చూపిస్తావు ఆ జనాకు సభ్య సమాధాననికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు
అలా ఏం లేదు మంచివే కదా ఊ అదే చెప్తున్నా కదా డ్రెస్సు చూసి జట్ చేయకూడద అని
అయినా నీపు ఒకటి అడగల నీకు ఇండియన్ కల్చర్ ఇష్టమ వెస్టన్ కల్చర్ ఇష్టమా
ఇండియన్ కల్చర్ ఇష్టం ఇండియన్ కల్చర్ చి అదే ఇండియన్ ఎప్పుడు పాటిస్తుంటన్నమాట అప్పుడో ఒకసారి వెస్న్ పార్టీస్ వేర్ అట్లా
నాకు ఇండియా వెస్ట్రన్ ఇష్టం ఎందుకంటే ఒకటి పుట్టిల్లు ఒకటి మెట్టినిల్లుల భావిస్తాను
అవునా
అంటే నేను ఫారిన్ లో పెరిగా ఇండియా ఇండియాలో పెళ్లి చేేసుకుంట
ఓ ఇండియా పెరిగి ఒక అమ్మాయి విలేజ్ లో
చెప్పా కదా నాకు ఇండియా కల్చర్ అంటే ఇష్టం అందుకే ఇక్కడ లక్కవరం అనే ఊర్లో ఉంటాను
అవును ఇక్కడ అక్కడంతా విలేజ్ లో ఇరుగు పరుగు వాళ్ళు బంధువులు అంతా బాగా ఉంటారేమో కదా
ఇక్కడ
అదే మీ విలేజ్ లో అందరూ చాల బాగా కలిసిమెలిసి ఉంటారు ఏదన్నా కష్టం వచ్చినా
కష్టం సుఖం అన్నీ కలిసే చూసుకుంటాం మేము మీలాగా వదిలేం
నిజమే సిటీలో లైఫ్ అంటావా ఎవరు పట్టించుకో ఎవరు పని వాళ్ళదే పక్కన ఇంట్లో వాళ్ళ ఎంత మంది ఉ న్నారు అసలు ఏం తెలిదు
వాటర్ సౌండ్
ఇంకేమి ఏదో వంక దగ్గరికి పోయినావా సౌండ్ వస్తాంది
ఆ మా ఊరిలో ఒక అదేంది ఒక చెరువు ఉంటే చెరువు దగ్గర ఉన్నా
బట్టల ఉతుకుతున్నావా చెరువులో
చెరువులో చాకలిలకు వేయం కదా అందుకే మేమే వతుక్కకోవాల అనేది ఉతుకుతున్న
అవునా
మీరు బట్టలు అన్ని ఉతుకుంటారు వాషింగ్ మిషిన్
ఆ వాషింగ్ మిషిన్ వస్తాం ఇంకా ఈ బిజీ పనిలో ఆ ఇంకా ఉతకడానికి కష్టం కదా అందుకు వాషింగ్ మిషిన్
ఊ ఈ లైఫ్ చాలా బిజీ ఉంది
నిజమే అబ్బా అందుకు మీ ఊరికి ఎప్పుడైనా వస్తాను నేను కూడా
ఉ సరే రా
అవును మీరు ఆవుకు అది ఏది తెలుసు
పిడతలు అవి పిడతలు కాదు పిడకలు
ఓకే మేము సిటీ లైఫ్ కదా దాని పేరు తెలిదు అన్నమాట అంతగా
ఉ ఫారినర్స్ కదా మీరు
ఫారినర్స్ అన్న ఫార్నర్స్ కాదు ఏదో అలా
ఉ ఇంకేంటండి మరి పందెయో ఉ
హలో
ఉవా హలో చెప్పు
ఆ ఏదో చెప్తున్నావ్
ఇంకేమి మరి ఏం తిన్నారు? అ ఓ పప్పన్నం ఎలా చేస్తారు? అదే కంది బెల్లు ఉంటాయి
పప్పుల్ చానా రకాల పిండి వంటలు అన్ని చేస్తాము.
హూ
ఆవి ఇండకప్పుడు అయితే స్పెషల్ అన్నమాట.
ఏం పిండి వంటలు చేస్తారు?
కజ్జికయలంట, కుడాలు, ఓలిగలు, అత్తరస్
ప్రతి పండక్కి మీరు చేస్తారా అలాంటివి
అంటే కొన్ని చేస్తాము, కొన్ని బయట నుంచి చేస్తాము ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో యాడ అన్ని చేసే
అయినా ఎంత బిజీగా ఉన్నా మన హెల్త్ కూడా ఫోకస్ చేయాలి కదా మీరు ఎలా బయట తింటూ ఉంటే. మీ హెల్త్ కరాబ్ అవుతది కదా.
నిజమే ఏమంటే ఇంక డబ్బులు
అన్ని అన్ని తెలిసి మీరు య ఐ నో యు నో ఎవ్రీథింగ్ బట్ యాజ్ లైక్
అబ్బ మంచి డైలాగ్ ఎస్తున్నారు మీరు
ఆ ఇది మా స్నేహితురాలి దగ్గర నుంచి నేర్చుకున్నా.
అవునా
అమ్మ ఎప్పుడు అంటూ ఉంటది ఈ మాట
ఒకే అంటే ఇంకామ్ డబ్బుల్ నెల అయ్యే సద్దలకే రెండు కట్టలా ఇంకా ఇంట్లో అన్ని తేవాలి కదా సరుకులు ఇంకా పిల్లొలకి ఫీజు కట్టాల అందుకనేసి అలా
ఆహ దిగదేమో హూ అవును మీరు ఏం జాబ్ చేస్తుంటారు?
నేనా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటా.
అ
ఇది మామూలుగ ఉరుకే
ఇంటి పని చేసుకుంటూ ఉంటారా.
ఆ ఇంటి పని నేను అలాగే ఇదోకటి మిషన్ అట్లా కుడుతా ఉంటా.
ఉహు మిషన్ కుట్టడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీరు?
నేను చిన్నప్పుడు అప్పుడు వేసవి సెలవుల్లో కొన్ని రోజులు అలా పోయింది అనమాట ఇరవై రోజులు. ఇంకా నాకు అట్లా అట్లట్లోచ్చా ఇంకా మా నాన్న వచ్చేసి అప్పునుంచి నాకు తెచ్చారు. ఇంకా అట్లే ప్రాక్టీస్ అయిపోయిన
ఉహ
ఉమ్
మంచిది మీరు మేము ఇక్కడ విలేజ్ లో చానా పొలం పని చేసి కష్టపడుతూ ఉంటాం.
అవునా
ఉమ్
హు
హూ ప్రశాంతంగా ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి ఉంటాము ఏం కష్టం వచ్చినా సరే అందరూ వస్తారు మీవి మీ సిటీస్‌లో అట్లాంటి ఒక లైఫ్ చానా కష్టం కదా
అసలు చానా అసలు పో అక్కడ కాలుష్యం, పొగ అంతా ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి
హూ
ఉమ్ ఎంతయినా విలేజ్ లైఫ్ ఇస్ బెస్ట్ కదా అను మీకా దగ్గరలో ఏదన్నా హాస్పి హాస్పిటల్స్ అందుబాటులో బాగుంటాయా అవును ఈ మధ్య ఫ్యాక్టరీస్ కూడా పెడుతున్నారంట కదా విలేజ్ లో
మంచి మంచి పెడతాం అంటే కాలుష్యం అనేది లేకుండా ఉండడానికి
న్లీ యూస్ఫుల్వి పెడతారేమో ఒకదా
ఆ అ అవును యూస్ఫుల్ అంటే ఏందండి
యూస్ఫుల్ అంటే మనకి ఉపయోగపడే పనులు
అంటే నేను ఫారిన్ నుంచి చక ఇండియాకి వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుంది కదా అలా ఇంగ్లీష్ పదాలు మర్చిపోయా ఆ
ఇకేంలే ఇంకా మీకు వంటలు బాగాస్తాయి కదా విలేజ్ గర్ల్స్ కి ముగ్గులు వేయడం అన్ని
లా బావచ్చండి ఈ వంటను ఎటువంటి వంటయినా చేయగలను నేను
నాకు అంతేం రాదుగాని
మీకు మ్యాగీస్ అవన్నీ చేయడం వచ్చా అండి మ్యాగీ మ్యాగీ చేయడం వచ్చా
ఆ మ్యాగీ టూ మినిట్స్ లో చేయొచ్చు కానీ కడగలంటే పది నిమిషాలు పడుతు
అయినా మ్యాగీ టూ మినిట్స్ లో ఒకటి ఒకటి రీల్స్స్తాండి ఎన్నను మ్యాగీ అయినా టూ మింత్స్ లో అయిపోతుంది మ్యాగీ టూ మింత్స్ లో అవుతుంది లేదు తెలీయదు కానీ ఆ ఏం లేదండి బాయ అలాంటి తప్పుబదాలు మాట్లాడకూడదండి
ఆ
అది రెజీనా కసాండ రంగ నంది కదండి ఆమె య ఒకక్క ఇంటర్వ్యూ లో చెప్తుంది అనమాట
అవునాఓ
మ్యాగీ టూ మంత్స్ లో అవుతుంది లేదు తెలీయదు కాగానీ అబ్బాయిలు టూ మంత్స్ లో అయి
ఓ మీకు చనా విషయాలు తెలుస్తే
ఆ ఓకే అండి ఇంకేమండి బాయ్ అండి ఏంటి మరి నేను